హ్
అ
హలో
హలో బాగున్నారామ్మ
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నా బాగున్నా వినవడుతుందా
ఆ వినిపిస్తుందండి తిన్నారా
ఆ వ్
ఆ చేసామండి మీరు చేసారా అవునా ఏం చేస్
ఇప్పుడే చేస్తున్నానండి వంకాయ టమాటా పెస కందిపప్పు చారు
అవునా
ఆ మీరు
మేము బెండకాయ కర్రీ చేసినామండి
అవునా మరి తింటారా అంద్ అందరూ ఇంట్లో తింటరా ఇంకాండి
చెప్పాలాండి తిరుపతికేళ్లారా అండి ఎండలు బానే ఉన్నాయండి
అవునా
హ్మ్
ఆ మా ఊర్లో కూడా బాగా ఎండలున్నాయి
అవునా బయటికి వెళ్తుండర అండి మరి
లే అండి మధ్యాహ్నం పూట బాగా ఎండలనే పోతలేము
లేద్
లేదండి పిల్లలకి టెన్త్ ఎగ్జామ్స్ నడుస్తున్నాయి కదా ఏ ఆ పని ఉమ్
హలో
ఆ చెప్పండి పని అంటే
ఇంకేంది
ఏం సంగతి ఇంకా
చెప్పాలండి ఎంత మంచిదయినా మరి అందరు బాగున్నారా మీ ఇంట్లో
ఆ అందరు బాగున్నారు తిరుపతికి వెళ్ళిండ్ర ఎప్పుడన్నా
ఆ ఎల్లినామండి
ఆ ఇంకా
మీర ఎళ్ళారా
అయ్యో ఆన్ చేయరా మీరు వెళ్ళాల ఎప్పుడు
మేము వెళ్ళినమండి మొన్న
ఆ హ మేమ్ ఎల్లినాం అండి రెండు మూడు సార్లు వెళ్ళనామ్ మీరెల్లిన్ర హలో
వెళ్ళోచ్చామండి
వినిపిస్తుందా అండి
ఆ అండి వాయిస్ బ్రేక్ అవుతుంది
డి మీర బయట
హలో
ఆ వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి
వెళ్ళినం అండి రెండు మూడు సార్లు వెళ్ళినాము తిరుపతికి
అక్కడ మంచి ఉంటందండి మంచిగా దర్శనం గాని సేవకి వెళ్ళారాండి మీరు
వెళ్ళినమండి పది రోజులు
అవునా
అ ఆ మీరెలిన్రా మరి
అన్ని కని సేవకి వెళ్ళలేదు దర్శనం కోసం వెళ్ళినం
మేము వెళ్ళినాం సేవకి వెళ్ళినాం ఒక ఐదు నిమిషాలు ఉమ్ ఉమ్ చాలా బాగుంటు తన్ని వాతావరణం తిరుపతి వాతావరణం అంతా బాగుంటుంది ఉమ్ ఆడికిపోతే చల్లదనం మంచిగా స్వామివారి సేవా ఉమ్ ఎప్పుడైనా తలనీళాలు సమర్పించుకున్నారా వెళ్ళినప్పుడు
ఆ లేదండి మీరు సమర్పించుకున్నారా
అవును
అవునా ఎప్పుడండి
ఒ ఒ గత ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ క్రితం
అవునా
మ్
మ్ హూ ఇంక ఎప్పుడు సమర్పించు కోలే అండి
ఆ వేములవాడ వెళ్లిండ్రా ఎప్పుడన్నా
వేములవాడ వెళ్లలే అండి మీరు వెళ్లిండ్రా
వెళ్లినము అండి ఓ చానా సార్
అవునా దర్శనం ఎలా జరిగింది మరక్కడ
చాలా బాగుంటదండి జరిగింది మంచిగా
అవునా
ఆ
మ్ హూ ఇంకేంటి మరి
అంతా మంచిదండి
ఉమ్
ఉమ్
అందరు బాగున్నారా అండి
బానే ఉన్నాం
మ్
మ్ ఇంకా
చెప్పాలండి అయిందా మరి వంట
ఐపీంది
హ్మ్
లేం ఏమన్నా అనుకున్నారా సమ్మర్ కు ఎటాన్న పోదామని
లేదండి ఎండలే బాగున్నాయి కదా ఎటు లేదు ఇగ ఇంట్లోనే
అవునా
ఇగ దేనితోటి వాడతం మహాబారతం
ఇంకండి
సమ్మర్ లో
ఆ వెళ్తాం వెళ్తాం పెళ్లిళ్లు ఉన్నాయి పెళ్లిళ్ల కు పోతాం పెన్నీ మారేజల్స్ ఉన్నాయి
మ్ మాకు కూడా ఉన్నాయి కానీ ఇక వెళ్ళాం మేము అం త దూరం
అవునా
మ్ ఎండలు బాగున్నాయి కదండి
అవునవును కాని తప్పదు కదా
అవునవును దగ్గర వాళ్లు అయినప్పుడు తప్పదు
అవును ఇం